ఏం చేత్తానవే
ఏం లేదే ఇప్పుడే వచ్చి మా డాడీ ఫోన్ పే పడ్డయ్ చూడు అని అంటాండు ఎవరియొ.
పడ్డయా ఎవవరియోనా ఆహ నీయి గిట్లా అనుకొనీ
ఆ ఆ పల్లుల్ గొట్టిళ్ళంటా.
ఆ ఆ
కళ్ళు ఒళ్ళు వంటిళ్ళట కళ్ళు వాళ్ళు.
ఆ ఆహా
ఇంకా ఏమంటారు మరి
చెప్ ఏమంటారు ఏంది తలన్నొత్తాన్దంటే బాబాయ్ శాస్త్రి బామ్ తెచ్చిండు.
పెట్టుకో ఇగా
పెట్టుకోవాలె పొద్దుటి నుంచి మాట్లాడి మాట్లాడి పిచ్చిలేత్తాంది. ఇంకొక్కా నాలుగు చిట్టీలు అయితే అయిపోతయి ఇగ.
అవునా
ఆ
వా అమ్మా
నీయీ
నాయి ఉన్నయి ఇంకా
బ్యాలెన్స్ అయిపొయినయ బాబాయ్ నీయి ఉన్నయా ఇంకా.
ఉన్నయి
ఎన్ని
ఆ ఇంక టెన్ ఉండొచ్చు.
అంతేనా ఏంగాద్ తి నేను ఉన్నా గదా. మీక్ ఏ విధంగా సాయపడగడను
నీతోనీ ఇగ దాన్తోని గంతే ఎవ్వరితోని లేదు ఇగా.
ఆ
ఏం లేదు ఇగ మెళ్ళగ మాట్లాడదామనీ.
ఊ ప్చ్ నాదేందంటే మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చిన గదా కొంచెంమయినా వాళ్తోన్ టైమ్స్. ఎట్లా అని దబ్బ దబ్బా కంప్లీట్ చేత్తానా చిట్టీలు.
హ్మూ
చెంప పగుల్తది రేపు రెండు
లాంటి డిఫరెన్స్
లేదే
చెయ్యలే ఇగ్
చేయ్యలే గదా నిన్న ఒక వీడియో చేశింది శారీ వీడియో.
ఆ స్టే స్టోరీ ఆ ఏమో పెట్టిందీ.
స్టోరి పెట్టిందా
ఆ స్టోరీ పెట్టింది
ఆహా
చెప్దామనుకున్నా మర్చిపోయినా పెట్టింది
ఆహా అయితే ఆ వీడియో బాాలేదన్న ఫీల్ అయినట్టుంది పాడుగాన్
అయ్యో
ఫీల్ అయితేగాని మూగమ్మి చెప్పిన మరి నాకు నచ్చలేదని
ఆ
టెంపులన్నావ్
స్టోరీ అయితే పెట్టింది
హా తిన్నావా మధ్యానమ్
మధ్యానం ఆమ్లెట్ ఏసుకోని తిన్నా
ఆ ఆమ్లెటు
ఊ ఎందుకో వేస్కోవాలనిపించింది ఎగ్గున్నది ఏస్కున్న తిన్నా
ఆహా
తిన్నావా నువ్ మధ్యాహ్నం
తిన్నా మాగనే తిన్నా తినబుద్ధయితలే ఎందుకో
హా
ఇస్తాన్ మమ్మీ అని
తల్నో
ఏ అంది మా పన్ని మిషిన్ కుడతాంది
ఇంకా అయిపోలేదానే
అవి ఇంత సేపే స్టార్ట్ చేసింది ఆ ఏ మా సతే
ఇంకెంతాంది చెలాయ్
ఆ ఎంటిదే
ఏం చెత్తంది మీ చెల్లె
ఒక చెల్లెకి ఇంకా సిప్ చేసే బాటిల్ ఉంటాది చూడే
ఆ
అది కొనిచ్చిండు మా పిన్ని మా బాబాయ్ కొనిత్తె
ఆ
అది అందరికీ చూపుతాంది తిరుక్కుంట తిరుక్కుంట ఇంకో చెల్లె పన్నది షెంకినమ్మ
పడుకున్నదా
నిదరపోయిందా పనిలేద్ ఆరో తారీక్కి పోదామా మంచి రోజు చూసుకొని పోదం ఒక రెండు రోజులు పోదాం సరేనా ఎమ్మటే కాదు గని కొంచెం టైమ్ తీసుకుందాం
ఎవ్వరు రారు కదా ఇంకా
ఆ వారానికి రెండు సార్ల పోవాలి ఆ అమంటది కదా ఆ మెయిన్ మెయిన్ ప్లేస్ పోదాం అంటాంది
ఎవరు ఆ ఆహా మెయిన్ మెయిన్ లేసులు అంటె
ఏమో నే అన్నగా వీక్లీ టూ డేస్ అన్న త్రీ డేస్ అన్న పోదాం అని అన్న
ఆ
ఏ లే ఏం అర్థం కా ఆ ఇంకా
చెప్పాలే మధ్యాహ్నమే చూసినా చెబుదాం అనుకున్నా మర్చిపోయినా
ఏం చేస్తున్నావ్
అదే మెసేజ్ మధ్యాహ్నం చూసినా అంటాన
ఆహా ఇంకా ఎల్లిపాయలు తెచ్చింది మా పిన్ని సతనయితలేదు తలకాయ నోతాంది
స్ట్రక్ అయితంది
ఆ ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ తో మాట్లాడతాను అని చెప్పలే హలో హలో హాల్లో హాలో హాల్లో